లో.
చెప్పో.
హలో.
చెప్పుబా.
నమస్కారం మండి.
ఊమ్ నమస్కారం.
టిఫిన్ చేసారా అండి.
ఓ చేసీనమండి మీరు చేస్.
మీరు దీంట్లో. మేము ఇంకా తిన్లేదండి. తినాల మా మమ్మీ, మా అమ్మ ఇంకా రాలేదు, అందు.
ఊమ్. ఎం చెప్పాల. హుం. ఏం చెప్పండి.
మీరే చేస్తున్నారు.
ఎం లేదా. ఆ హ. చెప్పాల ఏదోన్నారా కాల్ చేసినారు..
మీరేం తిన్నారు.
ఏదనీ ద్వారా కాల్ జేశారు. ఏదాని ద్వారా కాల్ జెసి.
చదువుకుంటున్నారా.
హ్మ్ చదువుకుంటన్న.
అంటే చెప్పకూడదండి నేమ్ మెన్షన్ చేయ్యకూడదు.
ఓకే. ఇగేం చప్పాలండి. హ్మ్ బావున్నారా
అ
హలో హలో హలో హలో హలో హలో